ఏం చేస్తున్నావు
నేనా ఏం చెయ్యట్లేదు ఇలానే ఉన్నాను కానీ నాకు నిన్న హాస్పిటల్ కి వెళ్ళాను
అవునా ఏమయింది
నాకా కొంచెం ఫీవర్ గా ఉన్నింది హెడ్ఎక్ వచ్చింది ఇంకా అమ్మ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది
ఓ ఇప్పుడు ఎలా ఉంది హెల్త్
చాలా బెటర్ గా ఉంది మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత ఫీవర్ తగ్గింది
ఓ బాగుంది హాస్పిటల్ కి వెళ్ళారు మన సిటీ లో ఉన్న హాస్పిటల్స్ కి వెళ్ళం మార్నింగ్ నైన్ కి వెళ్దామా
మా నేను మన సిటీ లో ఉన్న హాస్పిటల్ కి వెళ్ళా మార్నింగ్ నైన్ కి వెళ్ళా
ఆ
అప్పుడే క్రౌడ్ గా ఉన్నింది
క్రౌడ్ వుందా
అవును చాలా మంది అన్నిన్నారు రిసెప్షన్ దగ్గర క్యూ చాలా పెద్దగా ఉంది
హాస్పిటల్ అంటే ఎప్పుడు క్రౌడ్ ఉంటది కదా
అవును ఎస్పెషల్లీ చిల్డ్రన్ సెక్షన్ దగ్గర అయితే ఎక్కువ ఉంటది
అవును నిజమే
చిన్న పిల్లలు ఇంజక్షన్స్కి ఏడుస్తూ ఉంటారు
అవును చిన్న పిల్లలు చిన్న పిల్లలకి చనా నొప్పి ఉంటది కదా
నిన్న ఒక బాబు చాలా ఏడుస్తున్నాడు నర్స్ ఇంజక్షన్స్ ఇవ్వగానే గట్టిగా అరిచాడు
అయ్యయ్యో పాపం కదా వాళ్ళకేం తెలియని వయసులోనే చానా హాస్పిటల్స్ కి తిరుగుతూ ఉంటారు పాపం అనిపిస్తది
నేను కూడా ఇంజెక్షన్ అంటే నాకు ఇప్పటికి కొంచెం భయమే
నాకు కూడా కానీ ఇప్పుడు అడ్జస్ట్ అయిపోయాను
డాక్టర్ రూమ్ లో ఎంటర్ అయ్యాక నాకు కొంచెం టెన్షన్ తగ్గింది
డాక్టర్ ఫ్రెండ్లీగా ఉంటారు కదా
అవును చాలా కామ్ గా మాట్లాడారు
అది ఇంపార్టెంట్ డాక్టర్ స్మైల్ చేస్తే పేషెంట్ కి కూడా కాన్ఫిడెన్స్ వస్తది
కరెక్టే ఆయన ఫస్ట్ సిమ్టమ్స్ అడిగారు
మరి ఏం చెప్పావు నువ్వు
ఫీవర్ బాడీ పెయిన్స్ హెడ్ ఎక్ అది చెప్పాను
టెస్ట్స్ ఏమైనా చే చెయమన్నారా
బేసిక్ బ్లడ్ టెస్ట్ చేయమన్నారు
ఓ అది విన్నప్పుడు నీకు భయం వేసిందా
కొంచెం భయం వేసింది కానీ నర్సు చాలా జెంటల్ గా బ్లడ్ శాంపుల్ తీసుకుంది
గుడ్ కొన్ని నర్సెస్ చాలా కేరింగ్ గా ఉంటారు
నిజమే హాస్పిటల్ స్టాఫ్ బిహేవియర్ కూడా ఇంపార్టెంట్ కదా
అవును పేషెంట్స్ ఆల్రెడీ స్ట్రెస్ట్ లో ఉంటా ఉంటాడు కదా
వెయిటింగ్ హాల్లో కూర్చొని చూస్తే చాలా రకాల పేషెంట్స్ కనిపించారు
ఎల్డర్ పీపుల్ ఎక్కువగా ఉన్నారా
చాలా మంది హెల్త్ చెకప్స్ కోసం వచ్చారు
రెగ్యులర్ చెకప్స్ చాలా ఇంపార్టెంట్ కదా
కరెక్టే కదా చాలా మంది సిమ్టమ్స్ వచ్చాక మాత్రమే డాక్టర్ దగ్గరికి వెళ్తారు
అది మంచి హ్యాబిట్ కాదు కదా ముందే మనం అన్ని చె చెకప్స్ చేసుకుంటే మన కే మంచిది కదా
నువ్ ఎప్పుడైనా ఓవర్ నైట్ హాస్పిటల్లో స్టే చేసావా
లేదు నేనేప్పుడు చెయ్యలేదు మరి నువ్వు చేసావా
అవును మా అమ్మకి సర్జరీ మా అమ్మమ్మకి సర్జరీ అయినప్పుడు స్టే చేశాను
ఓ ఎలా అనిపించింది
ఫస్ట్ కొంచెం స్కేరీగా అనిపిచింది
అవునా ఎందుకు
నైట్ టైం హాస్పిటల్ అట్మాస్ఫియర్ డిఫరెంట్ గా ఉంటుంది కదా
అవును సైలెన్స్ ఉంటదిగా
కానీ నర్సెస్ మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటారు
డాక్టర్స్ కూడ షిఫ్ట్స్ లో పని చేస్తారు కదా
వాళ్ళకి చాలా పేషన్స్ ఉండాలి
కరెక్టే ఒక రోజు లో ఎంత మంది పేషెంట్స్ ని చూస్తారో కద వాళ్ళు
కోవిడ్ టైం లో డాక్టర్స్ చేసిన సర్వీస్ గురించి ఆలోచిస్తే రెస్పెక్ట్ పెరుగుతుంది
చాలా రిస్క్ తీసుకున్నారు పాపం
మా అంకుల్ డాక్టర్ అప్పుడు ఆల్మోస్ట్ డైలీ డ్యూటీ ఉండేది వాళ్
చాలా కష్టంగా ఉండింటుంది కదా పాపం
అవును ఇంకా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం కూడ కష్టమే
హాస్పిటల్లో క్లీన్లీనెస్ నాకు చాలా నచ్చింది
క్లీన్ గా ఉంటే ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి కదా
రిసెప్షన్ ఏరియాలో శానిటైజర్సు మెషిన్సు పెట్టి ఉన్నారు
అది మంచి ఐడియానే కదా
ఆ ఫార్మసీ కూడా హాస్పిటల్ లోనే ఉంది
మెడిసెన్స్ వెంటనే దొరికాయా
అవును ప్రిస్క్రిప్షన్ ఇచ్చాక డైరెక్ట్ గా కొన్నాం
ఈజీగా అయిపోయిం టుంది కదా
అవును లేకపోతే వేరే మెడికల్ షాప్ కీ వెతకాలిగా
అదీ నిజమే లే
నిన్న అక్కడ ఒక బేబీ పుట్టిందంట
ఓ అవునా రియల్లి
అవును ఫ్యామిలీ మెంబర్స్ అందరు చాలా హ్యాపీగా ఉన్నారు
హాస్పిటల్ లో కొన్ని సాడ్ మూమెంట్స్ ఉంటాయి కొన్ని హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి
అవును అదేమొ నిజమే
లైఫ్ మొత్తం అక్కడే కనిపిస్తుంది కదా
ఆ బర్త్ నుండి ట్రిట్మెంట్ వరకు అన్ని హాస్పిటల్స్ లోనే కదా
నిజమే కదా
మ్ నెక్స్ట్ టైమ్ హెల్త్ ని బాగా కేర్ చేసుకోవాలి
అవును డైలీ వాటర్ ఎక్కువ తాగాలి
ఎక్ససైస్ కూడా స్టార్ట్ చేయ్యాలి
జంక్ ఫుడ్ కొంచెం తగ్గించుకోవడం మంచిది
అవును అది కానీ అది చాలా కష్టం కదా అలవాటుకు పడిపోయాం కదా
కానీ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా
అవును నువ్ చెప్పేదేమో నిజమే
హా ఇంకొంచెం పడుకున్నాకా ఇప్పుడు చాలా ఫ్రెష్ గా ఉంది నాకైతే ఫీవర్ తగ్గింది
మ్ మరి ఫీవర్ కంప్లీట్ గా తగ్గిందా
ఆల్మోస్ట్ తగ్గిపోయింది టెంపరేచర్ నార్మల్ గా ఉంది
సూపర్ డాక్టర్ మెడిసిన్స్ కంటిన్యు చెయమన్నారా
అవును ఫై డేస్ కోర్స్ కంప్లీట్ చేయమన్నారు
కంప్లీట్ చెయాలి మధ్యలో అప్పుడు
అవును అమ్మ కూడా అదే చెప్పింది
హాస్పిటల్ లో వెయిటింగ్ టైం ఎంత పట్టిందీ
ఆల్మోస్ట్ వన్ అండ్ హఫ్ ఆర్ అయింది అన్కో
అయ్యో చాలా టైం కదా
అవును కాని పేషన్స్ ఎక్కువ ఉన్నారు
అపాయింట్మెంట్స్ ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే ఫాస్ట్ గా ఉంటుందంట
నిజమా
అవును మా అన్న అలానే చేస్తాడు తెలుసా
అది మంచి ఆప్షన్ లాగుందే
హాస్పిటల్ లో క్యాంటీన్ ఉందా ఏమైనా
ఉంది బ్లడ్ టెస్ట్ తర్వాత అక్కడ టీ తాగాం
టి బావుందా మరి
యావరేజ్ గా ఉన్నింది కానీ అప్పుడు చాలా టేస్టీగా అనిపిచింది నాకు
హ హాస్పిటల్ లో వెయిట్ చేస్తూ ఉంటే టీ కూడా స్పెషల్ గా ఉంటది
అదీ కరెక్టే లే
నేను సేమ్ డే ఈవినింగ్ తె తీసుకున్నా తెలుసా
టిజల్స్ నార్మల్ గా ఉన్నాయా
అవును డాక్టర్ వైరల్ ఇన్ఫెక్షన్ అని కన్ఫర్మ్ చేసారు
ఓ అవునా గుడ్ నువ్వు చెప్పినా అమ్మమ్మ సర్జరీ గురించి ఇంకా చెప్పు
అదీ రెండూ సంవత్సరాల క్రి క్రితం జరిగింది తెలుసా
అప్పుడు అందరికి టెన్షన్ వచ్చింది కదా చాలా టెన్షన్ సర్జరీ అంటే అందరికిీ భయం కదా
టె అందరికీ భయం కదా
అవును కరెక్టే సర్జరీ రూమ్కి తీసుకు వెళ్ళినప్పుడు మా అమ్మ ఆల్మోస్ట్ ఏడ్ చేసింది
అయ్యో అవునా
కని డాక్టర్స్ కాన్ఫిడెన్స్ ఇచ్చారు
తర్వాత సర్జరీ సక్సెస్ అయ్యిందా
అవును చాలా బాగా అయింది
అది వినగానే హ్యాపీగా ఉంది.
అప్పుడు డాక్టర్స్ మీద నా రెస్పెక్ట్ ఇంకా పెరిగింది
నిజమే చాలా మందికి లైఫ్ సేవ్ చేస్తారు. కదా
ఎమర్జెన్సీ వార్డ్ ఎప్పుడైన చూసావా
బయట నుండి మాత్రమే మరి నువ్వు
నేను వన్స్ చూసాను
అవునా ఎలా ఉంది.
చాలా బిజీగా ఉంటుంది. డాక్టర్స్ నర్సెస్ అందరు ఫాస్ట్ గా వర్క్ చేస్తా ఉంటారు
ఎమర్జెన్సీ కేసెస్ ఉంటాయి. కదా
అవును ఎవ్రీ సెకెండ్ ఇంపార్టెంట్ అనుకో
హాస్పిటల్ లో టీమ్ వర్క్ చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది.
కరెక్టే కదా డాక్టర్స్ నర్సెస్ టెక్నీషియన్స్ ఫార్మసిస్ట్స్ అందరు కలిసి పని చేస్ తా ఉంటారు
ఒకరు లేకుండా సిస్టమ్ కంప్లీట్ కాదు కదా
అవును ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా చెప్పావు
ఆ మా కజిన్ నర్స్ అవ్వాలి. అని అనుకుంటుంది
ఓ అవునా చాలా మంచి ప్రొఫెషన్ అది
అవును. హెల్పింగ్ నేచర్ చాలా ఉండాలి. కదా
పేషన్స్ కూడా ఉండాలి.
నైట్ డ్యూటీస్ కష్టం చాలా మ మరి అమ్మాయిలకైతే చాలా కష్టం కదా
అవును కాని పేషెన్స్ కోసం సాక్రిఫైస్ చేస్తారు.
నేను హాస్పిటల్ లో ఒక నర్స్ ని అబ్జర్వ్ చేశాను.
ఏం చేసింది.
ఒక ఓల్డ్ పేషెంట్ కి చాలా కేర్ తీసుకునింది.
చాలా టచింగ్ గా ఉంటుంది. అలాంటి సీన్స్
అవును నిజమే కదా
అవును మా స్కూల్ లో ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ఇచ్చారు గుర్తుందా
అవునా బ్యాండేజ్ ఎలా కట్టాలో నేర్పించారా
ఆ ఫస్ట్ ఎయిడ్ నాలెడ్జ్ అందరికి ఉండాలి. కదా
ఆ స్మల్ ఎమర్జెన్సీస్ లో హెల్ప్ అవుతదిలే
అవును కరెక్టే ఇంకా తిన్నావా
ఇంకా లేదు నువ్వు తిన్నావా
లేదు ఇప్పుడు వెళ్ళి తినాలి.
సరే అయితే నేను ఉంటాను అమ్మ పిలుస్తుంది
ఆ సరే అయితే బాయ్
హ్ బాయ్